ఏముంది ఏం లేదు నువ్వ ఏం చెత్తానవ్ ఏంలేదు తిన్న ఉన్న నీతోటి మాట్లాడుతున్న అవునా
తిన్నవా అన్నం
తన్నా నువ్ తిన్నవా
నేన్ తిన్న ఏం కురా
బీరకయ్ మీదేం కూర
మాది పపు చారు
ఉహు అవును నాకు వాట్ చేసింది నిజమేనా అది
వార్త ఏం వార్త
మీ స్కూ స్కూల్వో పనిచస్తార అటగా
ఆ కీనరు
నిజమేనా?
ఏ ఒక ఐదు రోజులు కూడా అయితలేదు
మ్మ్ హు
హ్మ్మ్ ఇ మా డ్యా పైసా కానీ మాక్ కానీ
మరి తర్వాత పోతే ఏమన్నారు మీ సార్ వాళ్ళు
ఏటు
అడ్డ్ తర్వాత దిగిపోతే
ఏమంటారు మాకు వీలు పడతులే అంటారు పోయిన సార్ దిగిపోయినా అట్నే
హ్మ్మ్ ఆ మళ్ళీ ఇట్లా ఏమనలేదా
ఎం అనలే
హ్మ్
ఎందుకంటే బస్ల క్లీనర్ లు దొరకటం కష్టం
హ్మ్
ఐద పరడు ఎవరు రాడు
ఆ
హ్మ్మ్ అందుకు ఏమండన్న మళ్ళ ఇప్పుడు మేము అప్పుడు ఏమన్నాడు కాబట్టి ఇపుడు వాడు ఏమైనా అంటే మేం పోతామా
గంతే
గట్టనే ఎం అన
హ్మ్
హ్మ్మ్ బట్టలు కి అయిత్ గాని రేపు రేపు పద్న ఆరు గంటలు ఉ వాళు రేపు వాటింగ్ పో
ఆ ఎక్కడి వరకు పోతారు?
ఉంగర వాటకు అటు సైడు హ్మ్మ్
మరి నను కూడా ఫోన్ చేయమను నేన్ కూడా లేత
నువ్వు లేతా వా? సరే
హ్మ్
ఎన్ని గంటల కి పోదాం?
నాలుగు గంటలు కు పోదమా?
నాలుగున్నర కి పోదాం
సరే
హ్మ్ తిన్నావా అన్నం?
తిన్నా తిన్నా చెప్పినా గా ఇపుడు తిన్నా అని ఇయాల మూడు పుటలు తిన్న
ఎందుకు కూర కమ్మ గా ఉన్నద ఏంది?
కూర కమ్మ గా కాదు గా నీ ఇయాల ఎందుకో నాకు బాగా ఆకలేైంది హ్మ్ నా ఫేవరెట్ కూర
హ్మ్ అందుకే ఆకలి బాగా అయింది
హ వర్క్ హలా
సాయంత్రం పెరుగు కాబట్టి ఇంకా ఆకలి అయింది
పెరుగా? పెరుగు లేకపోతే తినక పోదునే గాని కానీ పెరుగు మిక్సచర్ తిన్న
ఆ నాకు తెల్వదా రేపు మీకు కుక్కకు అన్నం మీలుగుతది అన్నందుకే అన్నం తిన్నావట
అర్ధం కాలే
నువ్వు తినకపోతే రేపు కుక్కకి అన్నం మిల్లుగుతుంది అన్నారు అన్న కూడా నువ్వు తిన్నావట అంటా
ఇంకా ఎందుకు ఇంకా బొచ్చడు ఉంది ఇప్పుడు మా డాడీ తిన పోతే బోచ్చడు మిగులుతది
అది జర్పోదు వానికి
గంతుంది ఇంకా సరిపోదా
సర్పోదు ఘోరంగా తింటాడు వాడు
ఆహా మస్త్ దోమలు ఉన్నాయి ఇడా
ఎక్కడ
నేను మా ఇంటి ముందు మా డాడీ బస్సు ఉంటది అయితే ఇయాలా హల్డే కదా అయితే ఇడ పెట్టిండు
ఆ
ఈ నీతి ఫోన్ మాట్లాడతామని బయట ఒకటే తిడుతుంది ఈ టైమ్ ల ఫోన్ మాట్లాడితే నువ్ నువ్వో ఫోన్ పెట్టుకున్నావు తమ్ముడు ఓ ఫోన్ పట్టుకున్నాడు ఆ ఫోన్ మాట్లాడితే
అవును
వాళ్ళు ఏం అనుకుంటారు వాళ్ళు ఏం అనుకుంటరు విల్లు ఏం అనుకుంటరు కుంటే బతుకితే మన ఇష్ట వచ్చినట్టు బతక
ఆ
హ్మ్
ఇక వీళ్ళ ఏవన్నాంటె మండిముచ్చట చెప్తారు ఇగ
హ్మ్ మా డాడీ అట్నే చెప్తాడు గీ టైమ్ ల ఫోన్ మాట్లాడతరా అని
హ్మ్ ఇగా
ఏమన్నా ఇంట్లో కూర్చొని మాట్లాడుకోవాలింటారు ఇంట్ కూర్చంటే సిగ్నల్ ఒస్తాదా పీ సపోజ్ ఇప్పుడు ఫ్రెండ్స్ తో మాట్లాడతాం ఫ్రెండ్స్ తో బూతులు మాట్లాడుతాం ఇంట్లో కూసుని మాట్లాడుకుంటే ఎట్లుంటది
హ్మ్
ఏం అర్థం చేసుకోరూ ఏం చేసుకోరు ఏమన్నా అంటే మంది గురించి ఆలోచిస్తారు
హూ మీ అది
అ
ఒకటే రకం ఇయ్యాల పొద్దున ఆలుగడ్డ పొద్దున ఆలుగడ్డ ఇప్పుడు బిరకాయ మళ పొద్దున అ పులుసు రెండు ఎగ్గులు రెండు మనిషికు ఒక నాలుగు ఎగ్గులు
అ
ఒకటి నాలుగు ఎగ్గులు